హలో
హలో
ఏం చేస్తున్నారండి హలో
ఏం చేయట్లేదండి హలో
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ ఇనిపిస్తుందండి
అవునా తిన్నారండి మధ్యాహ్నం
తిన్నవండి
ఏం కరండీ ఆ తిన్నమండి ఏం కర్రీ అండి
టమాటా కర్రీ అండి మీదెండి
మాది పప్పండి
ఉహు
ఏం చేస్తుంటారాన్ మీరు
నేనండి
ఉమ్
ఏం చేయనండి మామూలుగా గ్యాస్ ఫిల్లింగ్
ఆహా ఎంతోస్తాయ్ అండి మీక్
మీరండి మీరేం చేస్తారండి
ఏం లేదండి
అహహ
రాక పండగ ఎట్ల చేసుకున్నారండి ఉగాది
మంచిగ్ చేసుకున్నామండి
అవునా
ఆ బాగా ఎంజాయ్ చేసినమ్
అవున
ఆ బ్
ఇక మీ
మీరండి మీరడిది జెసుకున్నరు?
మేము కూడా బాగా చేసుకున్నాం అండి.
ఆహ
ఉమ్మ
ఓకే
మీకనెక్కువ ఏ పండుగల అంటే ఇష్టండి మీకు
బాగండి
ఆ
ఆ నూతన సంవత్సరమంటే ఇస్టమండి
ఎందుకండి
కొత్త సం
అంటే పర్టిక్లియర్ గా దాన్ని ఇస్ షవడుతున్నరెందుకని
అంటే ప్చ్ సంవత్సరం మారుతా ఉంది గదా
అవును
మ్
అంటే సంవత్సరం మారుతుంది గానీ, మీ జీవితంలో మార్పొస్తుందా మరి? ఉ ఉ నీ సంవత్సరాలు మారుతున్నయి కదా.
ఉ ఉ అవును
అంటే మీలో ఏమన్నా మార్పొస్తుందా?
ఆ మార్పు రావటం కొరకే మారుతుందన్నటు కనిపిస్తుంది.
అ కాన్ మీరు మారుతున్నారా మరి?
మారుతున్నట్టే ఇంకా మారుతే మారుతన్నం లేకపోలేదు మారలంకుంటన్నం. పాత సంవత్సర్ల ఈ సంవత్సరం మారాలి అనుకుంటాం. ఆ విజయ సంవత్సరం మళ్ళ యదాస్థితి ఐతుంది.
అవునా అంటే అందుకే మీకిష్టం క్కువ
ఆ అవునండి
అవునా ఏం జేస్తుంటారండి న్యూయర్ కి
మ్
న్యూయర్ రోజు ఎక్కువ ఏం జేస్తున్నారండి మీరు?
ఆ అర్థంగాట్లేండి.
న్యూయర్ రోజు ఎక్కువ ఏం జేస్తారండి?
ఆ నూయర్ రోజా అంటే ఉస్ జే ఏం శేయం గాని అదంటే ఇష్టమన్మాట.
అవునా అంటే టే కొంతమంది న్యూయరోజు ఏజేస్తామో అదే సంవత్సరమంతా జేస్తామనంటర్ గదా.
ఆ ఆ నూయర్రోజు మంచి జేయాలని మంజేయాలని గోరుకు కుంటావుంటం నలుగురికి సహాయం జెయాలని ఆ నలుగురికి ఆ లేనొళ్ళకి భోజనం బెత్తారని ఆ ఆ మంచి జేయాలనుకుంటా ఉంటారు అమాట
అవునవును
ఆ
ఇంకేం జేస్తూ ఉంటరండి?
ఇంగా ఏం జేయమండి.
నవునా
మ్మ్ మీరండి మీరేం జేస్తరు?
ఏం లేదండి ఆ ఇంటి దగ్గరే అండి మేము
మ్ హ్
మ్ ఎక్కువ మీరు ఏమి ఇష్టపడతారండి, ఆటలుగా ఆటలా లేదంటే సినిమాసా? ఆ ఎక్కువ ఏమి ఇష్టపడతారు ఉమ్
గేమ్స్ అంటే ఇష్టం.
అవునా ఏం గేమ్స్ ఆడ్తరండి మీరు?
కబడ్డీ అంటే ఇష్టమండి.
అవునా
హ్ ఆ బాగాడ్తుం
హ్ ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఆడ్ ఆడారండి మీరు?
ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఆడ్లే గని ఒక రెండు సంవత్సరాల క్రితం ఆడిన అం డి అప్పట్ నుంచి ఇప్ ఇప్పటి వరకి ఆడ్లేద్ ఇగ
అవునా ఎందుకండ్ అంత గ్యాప్
అంత ఇంట్రెస్ట్ లేదన్
అంటే ఇష్టపడినది వారానిక్ ఒక్క సారైనా ఆడ్తర్ గదా
ఆ ఆ....
మ్
మ్ అంత ఇష్టపడ్ లేదు అంటే దాని సమయాన్ని ఆ సమయన్ అనుకో కులం లేపడ్న్ బట్టి సమయం కుదరక పూటన పెట్టి ఆడ్లేదండి.
అవునా
అవకాశాల్ వచ్చినయి కనీ ఆ సమయానుకూలం లేకపొతే లేకపోడం వల్ల నాకే కుదరక ఆడ్లే అండి అట్లా
అవునా ఇంకండి ఇంకేం చేస్తుంటారు మీరు?
ఇంకేం చేయన్
అవునా
మ్
ఎక్కడున్నారండి ఇప్పుడు మరి
ఇప్పుడా అండి మాబాదులున్నాం.
అవునం
మ్
మీకు ఎక్కువ ఏ కర్రీ అంటే ఇష్టం అండి వంటలు చేస్తరా మీరు
చేస్తండి.
నా ఎక్కువ ఏ కర్రీ అంటే ఇష్టం నీకు?
ఎక్కువ ఇది మటన్ అంటే బాగిష్టం అండి.
అవునా ఎలా ప్రిపేర్ చేస్తరా చెప్తారా మాకు కొంచెం.
ఆ ప్రిపేర్ చేయడమా అంటే వన్ వండడం గురించి అడుగుతున్నారా మీరు
ఆ అవునండి.
మంచెనె వొండుతా అండి అంటే అంటే ఇప్పుడు మా ఎట్లా ఉండేది చెప్పాలా ఎట్లా
తార అనేది చెప్పండి మేము కూడా ఒకసారి ట్రై చేస్తాము.
ఓకే ఓకే ఆ ఫస్టు మటన్ని కడుగుతా అంది కడిగి గిన్నెలో తీస్కుంటా ఓ గ్గిన్నెల తీస్కొని దానికి ఉప్పు, కారం, పసుపు
మ్
ఆ మసాలాలు అన్ని వట్టిస్ త పట్టిచ్చిన తర్వాత కొద్దిసేపు ఆ ఫ్రిజ్లో బెడతా ప్రిడ్జ్ లో పెట్టు ఒక గంటసేప్ ఒక గంటసేపు గని అర్ధ గంటసేపు అట్లా డి ప్రిజ్జుల వేట్టి అట్లా ఆ ఉప్పు కారు పట్టేదాక ఆపుతనమాత్ ఆగు ఉంచుతట్లా అయాన్ని ఉప్పు కారం అంత బట్టి టిన తర్వాత ఆ ఒ గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక నూనె వోస్కొని ఆ గిన్నెలో మ్మ్ ఉల్లిగడ్లు అయి ఏసి పచ్చిమిర్చి అయి ఏసి తర్వాత మటన్ ల దిస్కుంటా అల అళకేసిన తర్వాత చాలా సేపు బు బాగా ఉడికించిన తర్వాత ఆ ఒక పదెన్ ఇరవై నిమిష శాల్ బాగా ఉడికిచ్చిన తర్వాత ఎసరి వోస్ ఎసరి పోతండి నీల్ నీల్ బోత్త ఆ నీల్ బోష్ అండి
కుక్కర్ లోనే ఉర్ ఉడికిస్తారా
ఆ కుక్కనిడికిస్తా అండి
అవునా
నీరు బోసిన్ తర్వాత ఆ మూత బెట్టేస్తా కుక్కర్ మూత బెట్టేస్తా కుక్కర్ మూత బెట్టేసింతర్వాత, ఒక ఎనిమిది విస్సిల్లు ఒచ్చిన్ తర్వాత తీసేస్తా. ఇవి తొమిది అంటే మంచి లే లేతది లేతది అనుకుంటే టే ఎనిమిది వెస్సెల్ లో ఉడికేసిద్ది ఒకేళ లేతది కా లేతది కాక గట్టిగా ముదుర్ది అనుకుంటే ఆ ఒక పది ఇజిల్లు ఉండాలి.
అవునండి
ఆ మళ్ళా తీసిన్ తర్వాత మసాల మసాలా పుదీనా కోతిమీర ఈ ఇయేస్త
మ్మ్
ఆ ఇట్లా ప్రిపేర్ జేస్తాండి మ్మ్ మ్మ్
బాగుంటద అండి టేస్ట్
ఆ ఒకసారి జేసి పెడితే చేస్తాడేద మీరే జేప్తరు
అవునండి
అంటే నేను జేప్పిన పాసేస్ ప్రకారం జేస్తే ఒకసారి మీరు ట్రై జేయండి. ఆ ట్రై జేష్ చూడండి. తప్పకుంటా మీరే టేస్ట్ ఉందని జెప్తరు.
అవునండి తప్పకుండా ట్రై చేస్తానండి ఈసారి
మ్మ్
మ్మ్ అంటే పొయ్యి మీద నార్మల్గా గిన్నెలో ఒండుకుంటే ఉడకదా అండి అది
అండే
అంటే నార్మల్గా పొయ్యి మీద గిన్నెలో వండితే ఉడకదా.
నార్మల్గా ఉడ్కిద్ది గని టైమ్ బట్టద్ది లేేట్ లేట్ బట్టిద్ది లేటైయిద్ది అంతగా ఉడ్కదన్నమాట కుక్ క్కర్ లో ఉడికినంతగా ఆ మెత్తగా ఉడకదనమాట.
ఆహా అవును అన్నం మెత్తగా ఉడకాలి అంటే మనం ఇప్పుడు కుక్కర్ లోనే ప్రిపేర్ జేయ్యాలా అండి
అవునండి అంటే పని ఆ స్పీడ్గా ఉడికిద్ది ఆ మంచిగా ఉడికిద్ద ఆనామాట మొత్తం ఉడికిద్ది గైనలే అస్తే స్పీడ్ ఉడకది
మ్ అవునా ఇందులో టమాటాలు వేస్త రా అండి
టమాటలు ఆ ఎయ్యండి
అవున
మిక్సిమ్ టమాట ఎయను
అవునండి మరి సూపు ఎలా అండి మరి అందులోకీ
సూప్ వస్తానంది ఆ ఎసరు పోస్తా కదా ఆ ఏసారా యస్ ద్వార నే సూపు వస్తుంది టమాటా వేసిన దానికంటే ఎక్కువ వస్తుంది అన్నమాట టమాటా వేసినా కాని అంత సూప్
హ అవునా అండి
ఆ టమాటా ఏసి ఎకో కొండ చేసిన దానిక కైతేనే అంత టేస్ట్ వస్తుది సూపు కూడా వాతది మనం పూసుకున్నప్పుడు ఎసారే ఎక్కువ పూసుకోవాలా ఎసర ఎక్కువ పోసినప్పుడు దాను ఉడేక్ అంతా ఉడికిద్ది ఒకవేళ ఏసారా ఎక్కువైంది అనుకోండి ఎసరా ఎక్కువైతే బాగా ఎక్కువయింది అనుకోండి అప్పుడు లైట్ గా కొబ్బరి పొడి వేస్తే ఆ ఆ కొబ్బరి పొడి వేయటం వల్ల ఆ ఆ సూప్ అనేది అది ఇంకి దగ్గరకి అయితది అన్నమాట సూపు ఎంత వరకు ఉండాలో అంతరకు
మ్ మ్ అంటే ఒక కేజీ మటన్ కి ఎంత పోయాలి వాటర్ రు
అండి
కేజీ మటన్ కి ఎంత పోయ్యాలండి వాటర్ రు
ఒక మూడు నాలుగు గ్లాసులు పోయాలి అండి
అవునా ఇంత బోసే సారీపోతుందా అండి అవునా
లేదది అనుకుంటే మూడు చరిపోతది ముదురుద
మ్ అవునండి ఇంకా లాస్ట్ మనం కొత్తిమీర పుదీనా వేసుకోవాలా
ఆ లాస్సక్కి కొత్మీర పుదీనా వేసుకొ
అవునా అండి తాలింపులో ఉలి ఉల్లిపాయలు అయ్యాల అండి అంటే అల్లం అందులోనే కలిపిస్తారా తాలింపులు వేస్తారా
ఆ కాలిపి వస్తాండి అల్ అల్లనే కలిపిస్తా కలిపేసినప్పుడు దానికి ముక్క ముక్కగా బట్టిద్ అనమాట అల్లం
అంటే కొంచెం స్మెల్ వస్తది కదా అల్లము పచ్చి పచ్చిగా
అంటే తర్వాత మనం నున్లో మగ్గిస్తాం కదా నున్లో మగ్గిస్తాం కాబట్టి మంచి టేస్ట్ వాతది
అవునా అండి ఈ సారీ తప్పకుండా మేము ప్రిపేర్ చేస్తాం అండి
ప్రిపేర్ చేయండి. తం మంచి టేస్ట్ వస్తది.
తప్పకుండా అది కచ్చి తంగా మీరు చెప్పారు కదా. మీరు చెప్పినందుకు నేను కచ్చితంగా ట్రై చేస అండి.
తప్పకుంటే అండి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ